నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ఫోర్ ఆల్రెడీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతున్నది గుడ్ ఈవెనింగ్ అండి
ఆహా
ఇంకా ఏం సంగతిలాండి ఈ రంజాన్ ఎన్నో రోజు అండి ఇప్పటికి
రయాల్టి పి ట్వంటీ సిక్స్
ట్వంటీ సిక్స్ అండి ఎప్పుడు అండి ట్వంటీ ఆ ట్వంటీ వన్ కా అండి రంజాను
ఆ ట్వంటీ ఫస్ట్ అన్ని తెలుసుకని కొంతమంది ట్వంటీకిి ఉండొచ్చు అని అంటున్నన్నారుంటండి ఇక్కడ
ఎందుకు అట్లా
ఏమోనండి వాళ్ళు కూడా క్లాడలేదు సౌదీ లో అయిన తర్వాత ఇండియా నెక్స్ట్ డే ఉంటది అన్నమాట సో అలెక్క ప్రకారం చూసుకొంటాను సౌదీ లో ట్వంటీ దేనం
ఇప్పుడు సౌదీ క్రీజ ఏమన్నా ఎక్కడ పడతాయ అని డౌట్ ఉన్న అండి ఏమన్నా
ఏం లేదంటే నాకైతే
ఎందుకు
ఏమోండి నాక ఏం అట్లా ఏం లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము అట్లనే ఫాలో అవుతాం
ఆహ అట్లా కాదండి సౌదీ సౌదీ క్రీసీస్ ఇప్పుడు సౌదీ లా ఇబ్బంది నడుస్తుంది స్తుందిగాదా కానీ ప్రభావం ఏమో మన ఇండియాలో ఉంటుందా అ అంటున్నా నేను
అ ఉండొచ్చు ఉండకపోవచ్చుండి చెప్పి ళమి అట్లా నాకైతే కాదనిపిస్తుంది కాద అనిపిస్తుద నాకైతే
ఎలా ఎందుకండి
ఎందుకంటే మన వరక అయితే ఇంకా ఏం రాలేదు ప్లస్ ఏంటంటే సైన్స్ వాళ్ళు వాళ్ళం ఎట్లాయిపోవాలి మీకు వాళ్ళు అంటేము ఆఫర్ డల్ డీలింగ్ ఇస్తే వాళ్ళ డిలింగ్ ఒప్పుకోలేదంటా సో వాళ్ళ మీద అటాక్ చేసారు ఇప్పుడు మన మీద అటాక్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మ మన మన ఇండియాలో కూడా మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఉన్నాడు కదా సో అలా ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను
అలా కాదండి అది కాదు
ఏ
అది కాదు యాక్చువల్లీ ఏంటిదంటే మనకు కూడా ఇప్పుడు తెలియది ఇంకా ఒకవేళ ఫిఫ్టీన్ డేస్ లో పడిగిన ఒకవేళ వారగిన కాంప్రమైజ్ కాకుండా అంటే అప్పుడు మనకు ప్రచార పడతుది ఎలా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు తెలుసా ఒక విషయము డైలీ ఇండియా డైలీ ఇండియా నుంచి వెళ్ళి గల్ఫ్ కంట్రీకి లక్ష కొడుగుర్లు పోతాయి కోటి ఎప్పుడు ఎగ్ ఎట్స్ ఎకు తగినయ్ తెలుా ఎక్ట్రా ఆల్మోట్ ఎయిట్ రూపీస్ ఉాయిట్ రూపీస్ నుంచి ఇప్పుడు సిక్స్ రూపీస్ వచ్చాయి ఎందుకు వా తెసా
ఆ
దీని ప్రభావమే ఫస్ట్ స్టాక్ వెళ్తుండే స్టాక్ వస్తుండే ఇప్పుడు వెళ్తలేదు ఇంకోటి ఏంటిదంటే ట్రాన్స్పోర్టేషన్ న్ ఆగిపోయింది ఇంకోటి ఏంటంటే మనకు మన కంట్రీకి ఇన్కమ్ వచ్చేది కూడా గల్ఫ్ లో నుంచలే ఎలా ఇన్కమ్ వస్తది అటు అటు సైడ్ మొత్తము ఇదే కదండి మొత్తం అగ్రికల్చర్ తక్కువ క్కువ కదా అటు అయితే ఇటు నుంచి వెళ్ళి రైస్ స్వీట్ ఆ మన ఏంటిదంటే వెజిటేబుల్స్ అవి అవి అ ఓన్లీ మనకు అక్కడ నుంచిళ్లా వచ్చేది ఏంటిద అంటే ఆయిల్స్ ఇవే ఉంటాయి కదా అడి ఓన్లీ అదే ఉంటది ఇంకా మిగతా మిగతా అనిద అది ఇవి ఇవి ఇవి ఇవి మిగతా అన్నీ మనకు వచ్చేరిది మొత్తము గల్ఫ్ నుంచేలే అంటే ఇక్కడికి వెళ్ళేది ఇక్కడ నుంచి గలుఫకి వెళ్తాయి అక్కడ నుంచి వెళ్ళి మనం రాబడి ఉన్నట్టేగాదా కొంచెం మనము ఇది ఉన్నది యాక్చువల్ ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు కాబట్టి ఏమైది మనకు కావాల్సింది రెండే రెండు రెండు రెండు మన ప్రొడక్షన్ లేదు కట్టి
ఆ
ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడై చూసినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ సిటీలో పెట్రోల్ బంప్స్ లో కొ షార్టేజ్ ఉన్న అట ఆ ఇప్పుడు ఇచ్చిన అందిన న్యూస్ ప్రకారం అయితే ఆయిల్స్ పైన థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి ఇంకా ఒక్కొక్క ఆయిల్ బ్యాకెట్ పైన
అయ్యో అయ్యో
ఒక్కో కాయల్ ప పైన థర్టీ రూపీస్ ఎస్ట్రా అయితే పెట్రోలియం కూడా రేట్ పెరుతుంది ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ మోర్ దాన్ ఫిఫ్ రూపీస్ పెరిగినయి ఆల్రెడీప్పుడు
అహా
హా భితి ఫ్యూడైస్ దాని ప్రభావం మన మీద ఇప్పుడు కాకుండా ఇంకొక టెన్ డేస్ లో ఒకవేళ వారగిన కాంప్ర అ కాకుంటే మనగాని కాదు ఆల్మోస్ట్ ఇన్ వరల్డ్ అందరికి అవుతుంది అది ఎందుకంటే అంటే సౌదీ గల్ఫ్ కంట్రీ వాళ్ళందరికీ ఉన్నది అదే అయితే ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారుా అంటే ఒకవేళ మీరు గనక మా మీది ఇంకోసారి అటాక్ అటాక్ చేయమని ఒకవేళ చెప్ అ గనక మేము కొంచెం ఆలోచిస్తాము అని అంటున్నారు వాళ్ళు గల్ఫ్ ఇప్పు కంట్రీ వాళ్ళకు కానీ వాళ్ళ ఏంటిదం అంటే వాళ్ళు ఏం చెప్తలేరు ఆ సారి గల్ఫ్ అంటున్న యుఎస్ వాళ్ళకి
హ్మ్
ట్రంప్ ఏమంటున్నడు ఏదైనా మంచిదే కాని ఆపేది లేదని ట్రంప్ అంటున్నాడు ఇప్పుడు మధ్యలో వచ్చిన ఇబ్బంది ఎవరికి అరబ్ అరబ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ లో మిసైల్స్ ఎప్పుడు పడు